హలో
హలో వినిపిస్తుందా క్యా
ఆ వినిపిస్తుంద్రా చెప్పు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు రా కాళీయే
అవునా మీ దగ్గర ఫెస్టివల్ ఏంది అక్క కసల ప్రశ్న
మా ఇది దివాళి ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్డ్
ఉ
దివాళి తర్వాతనే ఏదైనా ఫెస్టివల్ మాకు
ఉహూ ఎలా సెలబ్రేషన్ చేస్తారు
ఈద్ అంటే ఇక అందరు ఫ్యామిలీ మొత్తం మింగిలియి చేసేస్తాం అనమాట అందుకని పెద్దగా గ్రాండ్ గా ఇస్తాం మిగతావి అంటే ఒక జస్ట్ మా ఫ్యామిలీ వరకే ఉమ్
విలేజ్ ఆ మీది
విలేజ్ దివాళి కంటే పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చేసి అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు హు అందరు గ్యాదర్ అయ్యి చేసుకస్తం
మా సైడ్ కూడా అలానే చేస్తారు ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయి
హు మీకు ఏది ఫెస్టివల్ ఇష్టం పెద్దగా మంచిగా ఏది చేసుకుంటారు గ్రాండ్ గా దసరానా
ఆ దసరా
యాదైంద నీకు కాల్
హు ఏది అయిన తర్వాత యాడ్ అయి తది కావచ్చు
ఇది కాదు ఫ ఇందాక మాట్లాడింది
ఆ లేదు
కాలేదా
హు హు
ఇందాక మాట్లాడినాం కదా కట్ అయిపోయింది కదా
అవును టెన్ మినిట్స్
ఓకే టెన్ మినిట్స్ మాట్లాడతేనే యాడైతదా
హు
ఓకే లేదు మా ఫ్రెండ్కి ఒక ఆమె ఎవరో మాట్లాడితే త్రీ ఫోర్ మినిట్స్ మాట్లాడితే యాడ్ అయిందంట అందుకే అడుగుతున్నా మీది సడన్ గా కట్ కట్ అయిపోయింది కదా
ఆ ఆహా ఇంకేం ఫెస్టివల్స్ ఉంటయి.
ఊ దసరా, సంక్రాంతి. ఇవన్నీ అంతే జస్ట్ ఫ్యామిలీ కాడికి వేసుకుంటాం అంత ఏమి ఉండదు. దివాళి మోస్ట్లీ ఊ దివాళి ఒక టూ డేస్ టూ డేస్ దాకా వేసుకుంటా మాకు నోములు ఉన్నాయి.
ఆ
నోములు ఒక్క రోజు అండ్ వ్రతం ఒక్క రోజు చేసేసుకుంటాం మేం
ఆహా ప్యాకెట్స్ అలాంటివి ఏం పెట్టర
ఆ బోలేడు చాలా ఉంటాయి క్రాకర్స్
ఆహా!
ఉ ఇంకేంటి మరి ఏం తిన్నావ్.
బెండకాయ
ఓకే కాలేజా
అవును.
హు ఎల్లలేదా మరివాలా
ఆహా లేదు మీరు ఊహు
ఆ తెలిసి వచ్చాను.
విలేజ్ కి దగ్గరలో నేన
లేదు లేదు సిటీలో
ఊహు
హాస్టల్ మీరు ఇంట్లో ఉంటారా.
అవును.
ఓకే. ఆప్ అండ్ డౌనా
ఆ అవును.
ఊ ఎగజామ్స్ లేెవా మరి
డిగ్రీ
ఓకే ఎగ్జామ్స్లిప్పా
ఆహా లేవు
ఎ ఏ సెమిస్టర్
ఫోర్త్
అంటన్నాలన్నరిదా ఊ ఎలా ఉంది మరి స్టడీ నన్ ఫైనల్ ఇయర్ బిటెక్
ఆ ఓకే
స్టడి ఎలా ఉన్నది మరి
బానే ఉంది
కాలేజ్
బానే ఉంది
ఓకే ఏంటి మరి
ఉ
ఇంకేంటి మరి
చెప్పండి మీరు
ఓకే
సంక్రాంతి సెలబ్రేషన్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర
అంతేమి ఉండదు
ఉమ్